అండి నమస్కారం బాగున్నారా
ఆ బాగున్నామండి డి మీరు బాగున్నారా
అండి ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నామండి ఆ వినిపిస్తుందండి తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
ఏం తిన్నారు ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు అవున ఏం చేస్
ఏం లేదండి అలా తిన్నాం కదా ఇప్పుడే కొద్దిసేపు అని వాకింగ్ చేస్తున్నామండి
అవునా అండి మ్మ్
తిన్నారండి
నేన అన్నం సాంబార్ తిన్నానండి
అవునా అండి మీరు చేసారా
ఆ లేదండి అమ్మ చేసి ఉన్నిలే నేను ఒక్కోసారి మాత్రమే చేస్ తానండి
అవునా అండి మీరు షాపింగ్ చే స్తారా అండి ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువ ఇష్టపడతారా ఆఫ్ లైన్ ఆ ఇష్టపడతారా
నేను ఆన్ లైన్ చేస్తాను ఆఫ్ లైన్ చేస్తానండి ఎప్పుడొ వేసాను అది నాకేమైనా నచ్చింది ఆ బట్టలన్నీ మనమిస్తే నాకి ఆన్ లైన్ దొరుకుదు ఎట్లా అంటే కొంచెం ఆన్ లైన్ లో మనము ప్రైజెస్ కంపారిజన్ చేయ వచ్చు కదా అండి
అవును
ఆ మనకి వేసమ్మా కలరు బయట ఏమన్నా ఎల్లా నన్కో బయట బయట కూడా తీసుకుంటానండి బయట ఏవైనా నచ్చితే బయట కూడా
ఆన్ లైన్ అంటే ఎక్కడ ఏ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు మీషో లేదా మిత్ర
అజి యూస్ చేస్తానండి మళ్ళీ ఫ్లిప్కార్డు అమెజాను ఆ మళ్ళీ ఆ మిత్ర యూష్ చేస్తానండి ఎక్కువ అంటే అజియోనండి అజియోలో అయితే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అని
అవును ఎలాంటి క్లాత్స్ ఇష్టపడతారండి మీరు వేసుకోవడానికి
హు నేను కాటన్ అండి కాటన్ ప్లస్ కాటన్ ప్లస్ పాలిస్టర్ మీ చూడసరు కదండి
ఆ
అలాంటివండి బాగుంటాయి ఉ హి మీరు అండి మీరు అలాంటి బట్టలు యూస్ చేస్తారు
నేను అంతే అండి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా కాటన్ వేస్తేనే బాగుంటుంది వాడికి
ఉ ఉ
బాగా
బే బేస్ రాన్న సీజన్ బట్టి మనం బట్ కల్లెలలుగా అండి ఇప్పుడు ఎండాకాలం అయితే అ ఏద నాపల్సటి ఐ మీన్ కాటన్ క్లాత్స్ చలి కాలంలో అయితే ఆ ఎక్కువ మందంగా ఉండే క్లాత్స్ అలా వేస్తారు కదండి ఉ
కొంటాము ఆఫ్లైన్ లో కూడా అండి ఎక్కడ నస్తే అక్కడ కొంటుంటాం
అవునండి మీకు మీ ఫేవరెట్ కలర్స్ ఏవండి బట్టల్లో కొన్ని కలర్స్ ఎక్కువగా కొంటా ఉంటారు కదా
అవును ఎక్కువ అంటే నేను బ్లాక్ కొంటానండి వైటు, పర్పుల్ కలరు ఈ కలర్ లో ఎక్కువ కొ
అట్లయితే మీరు ఆ కలర్స్ కుంటున్నారంటే మీరు వైట్ ఉన్నారని అండి
అలా అలా ఏం లేదండి
ఎందుకంటే బ్లాక్ బ్లాక్ కు పర్పుల్ అలాంటి కలర్స్ కో వైట్ ఉండే వాళ్ళే అలాంటి కలర్స్ అండి కొనేది బ్లా బ్లాక్ ఉండేవాళ్ళు బ్లాక్ డ్రెస్ ఎక్కువ వేయారండి అందుకే మీరు వైట్ ని నేను అనుకుంటున్నానండి
అలా ఏం లేదండి నార్మల్ కలర్ లోనే ఉన్నామ అంటే అవి కొంచెం కలర్స్ అ అక్టివ్ గా ఉంటాయి కద అందు కర అకుంటా మీ మీరు ముఖం ఏం కలర్ లాంటి ఇస్తామండి
నాకి బ్లాక్ వైట్ బ్లాక్ మళ్ళీ రెడ్ పింక్
ఓకే అప్పుడు మీరు కూడా వైట్ అతే ఉంటారు కదండి మీరు కూడా ఆ కలర్లే
ఆ అవునండి నేను విట్ అదేవన్నాను
అవునండి
ఎందుకంటే నా ఫేస్ కి నేను ఏమైనా డల్ కలర్ కొంటే అమ్మ తిడుతుందండి నీ ఫేస్ కి నీ ఇప్పుడు ఏమైనా లైట్ కలర్ తీసుకున్నానను అనుకో ఆ అప్పుడు తీసుకున్న మా మమ్మీ నీ ఫేస్ క ఏమైనా సూట్ అయ్యిందా వైట్ కలరు నీ వేసు న నువ్వు ఒకేలా ఉంటావు ఏదైనా కొంచం నీ ఫేస్ కి ఆపోజిట్ కలర్ గా వేసుకో బాన్ టుంది సో అమ్మ ఒ ఎక్కువ నాకు ఈ కలర్స్ ప్రిఫర్ చేస్తుంది ఇ నేను నాకి ఫేస్ క అవే సూట్ అవుతాయి ఆ కలర్స్
అవునండి ఆఫ్లైన్ లో అంటే ఎక్కడ ఎక్కడ వెళ్ళి ఎక్కువకుంటారండి
ఆఫ్లైన్ లో అంటే నేను వచ్చేసి బెంగళూరు హైదరాబాద్ మళ్ళీ మాన ఊరు సైడ్ బల్లారి అటు సైడ్ తీసుకుంటానండి అన్ని మనకు తక్కువలో దొరుకుతాయిండి బెంగళూరులో అయితే నేను వచ్చేసి ట్రెండ్స్ లో తీసుకుంటానండి ఎక్కువ జోడియో అంత ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను ఏమైనా నచ్చితే తప్ ప్ప ఎక్కువ జూడియోలో, జూడియోలో బాగుంటాయండి, నేను ఎక్కువ ఈ ప్రోడక్ట్ తీసుకుంటానండి లిప్స్టిక్ ఐలేనేరు మళ్ళీ నెయిల్ పాలిష్ ఫేస్ మాస్క్ అవన్నీ బాగా చెప్పలుగానా అవన్నీ బాగా దొరుకు తండి డ్రసెస్ అయితే ఎక్కువ కొన్నానండి ఎక్కువ ట్రెండ్స్ అండి
స్తారండి
ఫేస్ క వచ్చేసి డాటానికి అని అండి
అవునా అది బాగుంటంద అండి ప్రోడక్ట్ ఫేస్
ఆ బాగుంటుందండి దాటానికి మళ్ళీ క్లెన్జర్ అని ఉందండి అది అన్ని ఫేస్ టైప్ కి సూట్ అవుతుంది అందరు విషయ హచ్చు ఇప్పుడు ఫస్ట్ మనము ఆ క్లెన్జర్ పట్టిచ్చేసి ఫేస్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసి క్లెన్జర్ పెట్టేయాలండి
అన్ని దాటనికినికి ఇవే వాడతారండి ఫేస్ వాష్లైజర్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అన్ని
సన్ స్క్రీన్ మాశ్చరైజరు సిరమ్ అన్ని అవే అండి డాటన్కి మొన్న ఆఫర్ లో ఉందం అడి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అన్ని వచ్చినయి ఆ మీరేం వాడతారండి
నేను ఇప్ ఇప్పుడు ఫ్లిక్స్ అని కొత్తగా వచ్చింది కదండి
ఉం ఆ అ విసే ఓ రెండు ఒకేసారి లేండి డాటన్కిను ఫ్లిక్స్ ఒకే టైం లో రిలీజ్ అయినవి ఆ బాగుంటుందండి నేను చూసాను నేను ఏమంటే డాటన్కి తీసుకోవడానికి కారణము ఒక అమ్మా అపుడే యూజ్ చేసిందండి ఒక టూ మంత్స్ ఓకేనా తనకి ఫేస్ పైన ఎక్కువ పింపుల్స్ ఉండేది తమిది ఆటోమేటిక్ కా బ్రైట్ కావడం సా ఫేస్ కొంచెం సాఫ్ట్ అవ్వడం పోర్సుపోవడం అది కొంచెం అబ్జర్వ్ చేసా ఫస్ట్ ఉండే ఫేస్ కి ఇప్పటికి సో మేబి నేను ఇదే ప్రోడక్ట్స్ తీసుకుందాం అనేసి నేను వచ్చేసిన కున్నానండి డాటన్ కి ఆ వాడచ్చు అండి బాగుంటుంది ఎందుకంటే మనం బట్ ఓ ఆ బయటికి వెళ్తాం కదండి సదాన ఇప్పుడు మనం అం డల్ కె ఎండకెళ్ళినప్పుడు డైరెక్ట్ ఆ సన్ అనేది మన ఫేస్ కి పడుతుంది కదండి అప్పుడు పడినప్పుడు స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కదండీ
అవును
ఆ బ్లాక్ నెస్ రావడము స్కిన్ అంతా రెడ్ కలర్ గా అయిపోవడము అలా అవుతుంది కదా సో మనము సన్ స్క్రీన్ అప్లై చేసామనుకో సన్ అనేది డైరెక్ట్ గా మన స్కిన్ కి పలులేదు అండి
ఆ ఓకే
హు ఇంకా అంటే మీరే ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు
మే అదే అండి ప్లిక్స్ వే వాడతాను అవి నేను ఇక ట్రై చేద్దాం కొత్త ప్రోడక్ట్స్ కదా ఎలా ఉంటాయని కొన్నమండి బానే ఉంది
అవునన్ డీర్స్ అప్ ఏమేం తీసుకున్నారు అన్ని తీసుకున్నారా ఓకే హ మళ్ళీ హెయిర్ కి ఏమ్ మెయింటైన్ చేస్తారు
వీర్కి ఏం లేదండి రోస్మేరీ ఆయిల్ వాడే వాడుతున్నాం. ఇంకా సేరమ్ వాడతాము ప్లిక్స్ది
ఆయిల్ బాగా పని చేేస్
అవును కొంటె ముందు ఎక్కువ హేర్ ఫాల్, హయిర్ ఫాల్ అయ్యేదండ్ ఏ ఇప్పుడద్ ఆయిల్ వాడ్ న్నప్పటి నుంచి కొంచెం తగ్గింది. అందువల్ల వాడుతున్నాము. మీరెం వాడతారూ హెయిర్కి
నేను చేసి ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇంతకు ముందు పారాషూట్ యూస్ చేశాను, ఆ బావుంటుందండ్ బట్ ఆ హెయిర్ గ్రోత్ బావుంటుంది. బట్ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. హెయిర్ గ్రోత్ కి ఎవరైనా హెయిర్ గ్రోత్ కావాలి అంటే ఇది యూస్ చేయచ్చండి.
హెయిర్ ఫాల్ కాకుండుంట్
ఆ నేను దానికి చేంజ్ చేయాల అనుకుంటున్నానండి. నేను ఆ రోజ్మేరీ ఆయిల్ ట్రై చేస్తానండి.
ట్రై చేయండి బాగుంటుంది. ఎయిర్పాల్ కాక్ కుళ్ళ ఉంటుంది.
అవునా ఏ కంపెనీద్ తీసుకున్నారండి. మీరు
ఫ్లిక్స్ కంపెన్ చేయాలండీ
ఫ్లిక్సేనా అండ్ డి ఓకే ఏమన్నా హెయిర్ సిరమ్ వాడుతున్నారా? హెయిర్ కన్ కండిష్నరూ.
తున్నాము
అవునాస్ ఓకే సిరమ్ అవునండి
అవును మీరు ఇంకా ఏం వాడతారు
మా షాంపూ వచ్చేసి హిందులేక తీస్ కున్ననండి ఇందులేకనే వాడుతున్నాను. బట్ నాకు హెయిర్ క్వంటిటీ తక్ కోండి ఏదైనా ఆ నా చురల్ ఇంక్రీడెంట్స్ మీకేమన్నా. హోమ్ రెమెడీ తెలుసా అండి.
రోస్ మేరి ఆయిలే వాడండి లేదంటే మీరు కుంకుడుకాయ షాప్ యూస్ చేయండి ఒకసారి లేదా మెంతుల్తో
ఆ కుంకుడి కాయి షాంపూ ఎందుకో అండి నాకు హెయిర్ అంతా కొంచెం రఫ్ అయినట్టు అలా ఫీల్ అవుతున్నాను నాకెందుకో నాకు కొంచెం ఆ మెంతులు ఊ ఒ అప్పుడప్పుడు ఇంటికెళ్ళినప్పుడు వాడతానండి ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆ దొరకవండి సి సిటీకొచ్చినప్పుడు
ఈసారి ట్రై చేయండి మెంతులయితే ఇంకా
మ్మ్ అవునా అండి మీకేమన్నా న్యాచురల్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం తెలుసా అండి హలో హలో అవునా సరేనండినండి ఉంటామండి
ఉంటాం
బాయ్ అండి ధన్యవాదాలండి